అం
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్
గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు
ఇప్పుడు ఇగ సాయంత్రానికి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి వంట చేస్తున్నాను
ఇంకా కాలేదా అండి
ఆ కాలేదండి ఇప్పుడే రైస్ పెట్టినా ఎగ్స్ బాయిల్ జేస్తున్నా
ఇంకా ఏం కర్రీ జేస్తున్నారు
మార్నింగే బెండకాయ ఫ్రై చేసాను అదే ఉంది అనీ బాయిల్ చేసి కొంచెమ్ రైస్ పెట్టినా
అవునా అండి ఎగ్స్ ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ తింటారా అండి
ఆ అవునండి బాయిల్ ఎక్సేనండి
ఆమ్లెట్ ఇట్లా ఏమన్నా తినరా
ఆహా లేదు లేదు ఓన్లీ బాయిల్ ఎగ్సేయండి ఆమ్లెట్ అంటే తింటాము అది ఎప్పుడో ఒకసారి అంతే ఎక్కువ మాత్రం బాయిల్ ఎగ్సెనండి
అవునా అవి మ అవి మంచ్ అండి ప్రోటీన్ ఉంటాయి మొత్తం బాయిల్ ఎగ్గ్
ఉమ్ మీరేం జేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే డిన్నర్ అయింది ఒక టెన్ మినిట్స్ ఆగి తిందాం అనుకుంటున్నా
అవునా
అవునా మేము గోబీ టమాటా వండినం
ఉమ్ హూ ఒకటి గోబీ టమాట జేసిన
ఆవును
ఉమ్ హూమధ్యాహ్నం గూడా అదేనా
అవునండి మధ్యాహ్నం గూడా అదే
ఉమ్
ఇంకా
ఏమన్నా చెప్పాలండి ఇంకేమన్నా వెరైటీస్ ఏమైన్నా ఆర్నమెంట్స్ లాంటివి ఏమైనా షాపింగ్ పర్చేస్ జేసారా
అవునండి మొన్న మా దగ్గర చాందిని అని ఉంటది అక్కడికెళ్ళిన అందులో కూడా కలెక్షన్స్ బాగుంటే హాఫ్ శారీ మీదికి ఒకటి షార్ట్ ఇంకా ఒకటి లాంగ్ నెక్లెస్ తీసుకున్నా
ఉహు ఇంకే ఇంకేమేమి ఉంటాయా అక్కడ అసలు మొత్తం చాందినీలో
అవి ఆ షార్ట్ ఇంకా లాంగ్ నెక్లెస్సెస్ ఉంటాయి వడ్డానము మన నం చెవులకు పెట్టుకునే కమ్మలు మళ్ళీ టిక్ లీ ప్యాకెట్స్ గానీ నేల్ డిజైన్స్ గానీ ఇట్లా మనం నేల్ అతక పెట్టుకుంటాం చూడండి ఆర్టిఫిషియల్ నెల్స్
అంటే ఇప్పుడు అందులోనే నేల్ ఆర్ట్స్ ఎస్తారా ఓన్లీ ఆర్టిఫిషియల్ దొరుకుతాయా మరి
ఆర్ట్ ఎసినవి దొరుకుతాయిండి ప్లేన్ కూడా ఉంటాయి ఆర్ట్ కూడా ఉంటాయి గ్లిట్ ట్టర్ డిజైన్స్ వి అవి దొరుకుతాయి మళ్ళా తర్వాత లిప్స్టిక్స్ గానీ మన హెయిర్ క్లిప్స్ గానీ కానీ ప్లాక్కర్స్ గానీ ఇట్ల మనం డైలీ యూజ్ ఇగ అవి దొరుకుతాయి మళ్ళా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ వి
ఉహు అంటే వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ అంటే అవి కలర్ పోవ్ ఇగ మనకి మంచి మెటల్ అది
అవునండి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇగ అవి వన్ ఇయర్ టూ ఇయర్ వారె రెంటి తోటి ఇస్తాడిగా
అంటే కాస్ట్లీ అంటే మినిమం ఎంత రేట్లు అండి అవి
అంటే ఇగా కా దాని సైజ్ అని బట్టి అన్నట్టు ఇప్పుడు కొన్ని చిన్న సైజ్ బ్యాంగిల్స్ ఉంటాయి దానికి ఎక్కువ సింపుల్ డిజైన్ ఉంటాయి అవి కొంచెం తక్కువ సై ఉంటాయి కాస్ట్ హెవీ డిజైన్ వచ్చినాయి అన్నట్టు అవి త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ అట్లు ఉంటాయి చిన్నవి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి అన్నట్టు
అంటే ఇప్పుడు మీరు ఒక లాంగ్ ఒక షార్ట్ ఏ తీసు కున్నారా ఇంకేమన్నా బ్యాంగిల్స్ అయినా ఇంకేమైనా పర్చేస్ చేసారా
బ్యాంగిల్స్ కూడా తీసుకుని ఈ మధ్య లోటస్ డిజైన్ ఇవి బాగా ట్రెండ్ అయతున్నాయి చూడండి
అవునండి
గాజుల మీద అవి చూసిన అవి టూ టూ బ్యాంగిల్స్ ఒక పేర్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి అండి
ఊ
అవ నేను ఫోర్ తీసుకున్నా టూ పేర్స్ తీసుకున్నా టువల్ హండ్రెడ్ కి వచ్చినాయి ఇంకా వాటి మీద లక్ష్మ లక్ష్మీ డీటెయిలింగ్స్ ఉండే లక్ష్మీదేవివి
ఊ
అవి కొంచెం ఉండే అవి తీసుకున్న బ్యాంగిల్స్ తీసుకున్న
ఉహు అవి కూడా టూ పేర్సా ఫోర్ పేర్స్ తీసుకున్నారా
అవి ఫోర్ పేర్స్ తీసుకున్నా అండి
అవి కూడా సేమ్ రేటా అండి
లేదు లోటస్ వి కొంచెం తక్కువ ఉండే లక్ష్మీదేవి ఎక్కువ ఉండే రేట్
ఉన్నాయా అంటే ఎక్కువ అంటే మన మినిమం ఒక థౌసండ్ వరకు పడ్డయా అంటి
అవునండి ఇగ కొంచెం తక్కువ చేసిండు ఇగ థౌజండ్ బడ్డయ్ అండి బ్యాంగిల్స్ అవును ఇంకా నేను రెగ్యులర్ కస్టమర్ ఏ ఏప్పుడు వెళ్తూనే ఉంటాండి అందుకే ఇక తెలుసా ఆయన అక్కడ ఆర్నమెంట్స్ ఇంకా మళ్ళ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉండా అండి అక్కడ
ఆహా అందులోనే అవి కూడా ఉంటాయా
అవును ఇప్పుడు మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆర్గన్జా సాఫ్ట్ ఆర్గన్జా ఆ ఫ్యాబ్రిక్స్ కూడా ఉండే
మరి ఇప్పుడేమర ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిచ్చార అట్లా
ఇంకా లేదండి. కానీ క్లాత్స్ చూసిన బ్లౌజ్ స్టిచ్చేపిచ్చుకున్నా డ్రెస్సెస్ చూడలేదు కానింకా ఇప్పుడు గా ది ఉంది గదా దానికి స్టైల్ జేద్దామని అనుకుంటున్నా వైట్ కలర్ సారి తీస్ కున్నా దాని మీదకి సాఫ్ట్ ఆర్గన్జాది రెడ్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్చేపిచ్చిన మగ్గం వర్కతోని
అది కూడా వాళ్ళ చాందిని వాళ్లే చెస్తారా వేరే పక్కక
ఆహ పక్కన వేరే షాప్ ఉంటదండి.
అవునా మ్మ్ హు అంటే ఇప్పుడు హెవీగా చేయించు కున్నరా అది మామూలుగా సింపుల్గా
హెవీగానే చేయించుకున్నా అండి.
ఎంత కాస్ట్ పడుతుందండి హెవీగ ఫైవ్ థౌసండ్ అనీ హైవి అంటే హెవ్ వీగనే ఉన్నాయ్ రేంజ్ అన్ని
అవునండి చాలా ఎక్కుఉన్నాయ్ ఇప్పుడు మగ్గం వర్క్ అయితే అదే మొత్తం ట్రెండ్ నడుస్తు తుంది. అది థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇవివి కాస్ట్ ఎక్కువనే ఉన్నాయ్. స్టిచ్ చేపిస్తే నార్మల్ దిస్ జైన్వి కూడా ఫైవ్ హండ్రెడ్ దాన్నుంచి స్టార్టింగ్ ఉన్నాయ్ బౌ
అవునప్పుడు అవును అలానే ఉంది. ఎక్కడైనా అంతే అది ఇగ కొంచెం ఇక డిజైన్ వేరుని బట్టి అటు ఇటు ఒక టూ త్రీ హండ్రెడ్ రేట్ చేంజ్ అయ్ ఉన్నాయ్ గాని మినిమం అయితే అంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది.
అవును దానికే అసలు చాలా కాస్ట్ పడుతున్నది. అమన్నమే బట్టలు ఇగ జ్యువలరీ వీటికే చాలా ఖర్చు అవుతున్నది.
అవునా అండ్ ఇప్పుడు ఓన్లీ మీరు నెక్స్ సెట్స్సేనా కమ్మలు మనయ్ సైడ్ కి ఉంటాయ్ కదా ఇప్పుడు సింగిల్ లైన్ గా తున్నాయ్. మాటీలు అంటే మన పైనియ్ కాకుండా సైడ్ చంపచ చరాలంటాం చూడండి మనకి
అవునవును సైడివి అవి నా దగ్గర ముందే ఉండే ముందే ఉండే అండి ముత్యాలయి ఇక అవే పెట్టుకుందాం అనుకున్న జుంకాలు కూడా నాకు జుం ంకాలంటే చాలా ఇష్టం కాబట్టి పాతవి ఉండే వాటి మీదకి సెట్ అయిపోత్ అయ్ అందుకే అవి ఇవి తీసుకుందాం అనుకున్నా
కానీ జూంకాలల్లో మనకి ఎం ఎంత ఇష్టం ఉంటదో కానీ అన్ని వెరైటీస్ వస్తా ఉంటాయ్.
అవునండి పెద్ద బుట్టాలయ్ చాలా మంచిగా కనిపిస్తాయి.
అవునవును.
దానికి లక్ష్మీదేవి
మ్మ్
ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటుండేగ
అవునవును.
మీకెట్ల ఇష్టమండి.
నావి కూడా మన సేమ్ పెద్ద జుంకాలే వాడతాను. లేక్ లక్ష్మీ దేవతయి ఉంటాయ్. ఇంకొకటి ఫ్లవర్ మాడల్ ఒకటి జుంక బ్యాంగిల్స్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టే లక్ష్మీ బ్యాంగిల్స్ ఉన్నయ్ లోటస్ బ్యాంగిల్స్ ఉన్నయ్. ఆ అన్నీ వన్ గ్రామ్ గోల్డె
ఉమ్
ఈ మధ్యలో అంటే నేను ఇగ నెక్సెట్స్ గానీ ఏమి గాని పర్చేస్ చేయలేదు అంటే ఒకటి చిన్న నెక్సెట్స్ జ్యూసా మన అవి మా చిన్న చిన్న పువ్వులతోని సింపుల్ వన్ లైన్
ఆ ఇప్పుడు సిం పుల్ త్రెడ్ తోటి గూడా చాలా అది ఫేమస్ అవుతున్నది
అవునవును ఒక త్రెడ్ తోను గూడా నెక్ సెట్ చేసుకొని ఒక్కటే ఒక చిన్న లాకె ట్టేస్తున్నారు దానికి ఆ అట్లా కూడా బాగుంటున్నాయి ముత్యాలతోనయితే ఇంకా చాలా పెరల్సు ఆ పెరల్స్ అయినా ముత్యాలయిన ఇవన్నీ చాలా ట్రెండు
చాలా నడుస్తున్నాయి ట్రెండ్
ఉమ్ కలర్ కలర్ గా తీసుకుంటున్నారు మన ఎక్కువ శాతం ల్యావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది పోయింది లావెండర్ విత్ రెడ్ కాంబినేషన్ లో ఇగ వాటిని హైలైట్ జేస్తున్నారు శారీస్ అయినా డ్రెస్ అయినా ఆర్నమెంట్స్ లో గూడా లావెండర్ కలర్ వచ్చేసింది
లేదు ఇంకా నేను
చూడలేదా అయితే చూడండి ఒకసారి మళ్ళా మీరు షాపింగ్ జేసినప్పుడు లావెండర్ కలర్ ఆర్నమెంట్స్ కూడా చైన్స్ లల్లో నెక్ సెట్స్ లల్లో అ ఆ మన జు జుంకీ నువ్వు అన్న జుంకీలలో గూడా ఇప్పటి వరకి మనకి వైట్ పింక్ స్టోన్ వైట్ స్ట స్టోన్ ఉండేది లేకపోతే మొత్తం టోటల్ గోల్డ్ ఉండేది గదా ఆ రెడ్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు కాకుండా గోల్డ్ లో ల్యావెండర్ కలర్ రెడ్ బదులు లావెండర్ అట్లా మన ఆర్నమెంట్స్ లో కూడా లావెండర్ కలర్ దింపేశారు అన్నమాట
ఆహా పేస్టల్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది
అవును మనపి లైట్ పింక్ పిస్తా కలర్ పీచ్ కలర్ ఇవి చాలా ఇప్పుడు డార్క్ రెడ్ గ్రీన్ అన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు పేస్టల్ కలర్స్ వస్తున్నారు కానీ ఎంత పేస్టల్ కలర్స్ వేసినా కూడా మన డార్క్ కలర్స్ ఉన్నంత వైడ్ వీటికి ఉండదు
అవును అది కూడా నిజమే ఇవి అందరికిీ సెట్ కావు మళ్ళీ కొంచెం డస్కి స్కిన్ వాళ్ళకి ఇవంత లుక్ కొట్ టౌ డార్క్ కలర్సే వాళ్ళకి బాగుంటాయి అవును
కానీ అందరు పెస్టల్ కలర్స్ వేసుకుంటరు అని జెప్పి అందరు అదేస్తున్నారు కొంతమందికి సూట్ అవుతున్నాయి కొంతమంది సూట్ అవట్లేదు ఇష్టంతో పని నడుస్తూనే ఉంది కానీ మీరు ఈసారి ఒక వేళ షాపింగ్ చేసేటప్పుడు చూడండి లావెడ్ కలర్ లావెండర్ కలర్ బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ అన్ని అందులో వచ్చేస్తాయి అంటే మీకేమైనా ఉందా అని లావెండర్ కలర్ లో ఏమ తీసుకోని స్టిచ్చింగ్ ఏమన్నా చేసారా
లేదండి నాకు ఎక్కువ లావెండర్ అంతా నాది స్కిన్ కొంచెం వైట్ కలర్ ఉంటదండి ఇట్లా ఎల్లో స్ వచ్చి అంత బాగుంటదని అనుకు కొంచెం నాకు ఈ డార్క్ నేవీ బ్లూ గాని ఇట్లా రాణి పింక్ గాని ఈ కలర్స్ అనేవి మంచి గనిపిస్తాయి అన్నట్టు
అవునండి అంటే మీరు వైట్ స్కిన్ కొంచెం ఎల్లో ఇష్ కాబట్టి మీకు డార్క్ కలర్స్ బాగుంటాయి
అవును నేవీ బ్లూ గాని ఇది కృష్ణా కలరు గ్రీన్ ది గ్రీన్ షేడ్స్ లో అవి బాగుంటాయని నా ఒపీనియన్ అండి
ఓకే ఓకే
సరే అండి ఈసారి షాపింగ్ వెళ్ళినప్పుడు నేను చూస్తా ఓకేనా థ్యాంక్ యూ అండి ఓకే బాయ్